హలో
హలో
హలో హాయ్ అండి
హాయ్ బాగున్నార
ఆ బాగున్న మీరు బాగున్నార
ఆ బాగున్నానండి ఆ బాగున్నానండి
ఏం చేస్తున్నర్
అయిపోయింద డిన్నర్ దినేష్ సార్
ఆ తిన్నమండి మీరు తిన్నార
ఆ తినేసామండి అయిపోయింది
ఏం
ఇంక ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నరు
ఆహ సండే కదా ఏంటి ఇవాళ స్పెష్ షల్
అత
వంటన మీరే చేశారా మటన్
ఆహ ఇంకేంటి ఇవాళ డే అంతా ఏం చేస్ సరే అండి మీరు
ఈ రోజు డే మొత్తం ఈ రోజు నా కాడ పట్టం పెట్టది అండి బాగా ఈవినింగ్ టైం లో చి చల్లాగ ఉంటె
ఆ
మీ వెదర్ చేంజ్ అయింది ఇంతకు ముందే వర్షం అచ్చింది.
అవునా
మీ సైడ్ అచ్చిందా వర్షం
ఆ కొంచెం లైట్గ ఒచ్చింది చాల గాలి ఒచ్చింది లైక్ గాలి మెరుపులు అట్ల ఒచ్చి లైట్ గ కొన్ని చినుకులు పడ్డయి
ఆహ
ఊమ్
ఇంకా ఈరోజు మరే ఏం చేసారు డే అంత
డే అంత ఏం లేదండి మార్నింగ్ ఇగ ఇంటి పనులు చేసుకోడం వంట చేయడం కాని అయినంక కొచ్చేప్ బయటికి వెళ్ళచ్చాం ఇల
ఆ
బయటికి ఎళ్ళి ఒచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయింది కద ఇగ స్నాక్స్ అవి తినేసి ఇవాళ ఐ. పీ ఎల్ మ్యాచ్ ఉంది కద ఫైనల్స్ అదే చూస్తున్నాం ఇగ
అవున ఎవరు గెలిషిండ్రు
ఇంక గెలవలేదండి ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది
ఆస్ట్రేలియా గెలుస్తదా ఇండియా
ఆ మే చెప్పలేమండి ఇగ వాళ్ళ ఆట బట్టి డిపెండ్ అయి ఉంటది హ్
అవునా మీకు ఎవరు అయితే చలి బ
సిబియాని ఆశీ ఆస్ట్రేలియా గెలిస్తే బాగుంటుంది
అవునా మొత్త
ఆ అందరూ చాలా మంది ఆర్ సి బి ఫాన్సే ఉన్నారు కదా
అవును
ఉ
విరాట్ కోహ్లీ కదా
హా విరాట్ కోహ్లీ
అవును
మీకు ఏ టీం అంటే ఇష్టం ఆర్సిబి ఆ సిఎస్కె నా ఎంఐ ఆ
నేను అది చూడండి నాకు ఇంట్రెస్ట్ ఉండదు దాంట్లో నాకు వాళ్ళు చూస్తే ఇరిటేట్ అవుతది
అంతేనా
ఆ నాకు నచ్చదు క్రికెట్ మ్యాచ్ అంటేనే నచ్చదు
హ హ
తెజు తాత్ మా తమ్ముడు చూస్తాడిట్లా గెలుస్తది టీము ఉకే ఇట్లా ఒర్రుతాడు
ఇగ వాళ్ళకి కొంచం అది అట్ల వాళ్ళు ఆడుతూ ఉంటే ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు చిన్న పిల్లలు
ఆ అదేదే వీళ్ళు అందరు కోసారి ఆ ఆ సిక్స్ కొటిండు ఇంది అ అని అనుకుంటూ ఉంటారు
ఆ ఇగ వాళ్ళ ఫ్యాన్ మూమెంట్స్ ఇగ ఇగ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడంటే ఇగ అంతే ఇగ
ఆ అదె అదె మా అచ్చిండు బాస్ అచ్చిండు
ఆ అన్నం తినడం తిండి కూడా తినరు ఏ పని చేయదు ఇగ మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్ అనే ఉంటారు అందరు
చేయిమంటే ఇష్టమో ఏమో
ఆ ఆడేది వాళ్ళు గెలిచేది వాళ్ళు కానీ ఇక్కడ వీళ్ళు ఎంటర్టైన్ అయితూ ఉంటారు
ఆ ఇంకా ఏంటి విశేషాలు
మీకు గేమ్స్ అంటే ఇష్టం ఉండదా
గేమ్స్ అంటే ఆ గేమ్స్ అంటే ఇష్టమే కాని నాక్ఖోఖో నాకు ఎక్కువ అంటే కబడ్డీ నచ్చుతది
ఆహా
మీరు ఆడతార గేమ్స్
ఆ ఆడతామండి కబడ్డి ఇష్టమే
ఏ ముందు అది మన్ నేను స్కూలో చదువేతప్పుడు అదే చిన్నప్పుడు తె చుడు ఆడుతుండే మంచిగా అనిపిస్తుండే అవి సిక్స్ మెంబెర్స్ మంచిగా ఉంటుండే అది ఇప్పుడు మస్తు ఆడాలనిపిస్తుంది గాని
ఓ
ఇప్పుడు ఆడ ఇక్కడా ఎవరు లేరు కలిసే బర్లి
ఆహా
అ బాగుంటుంది తెలుసా మీకు ఉప్పు తెచ్చుడు ఆడడం
ఏది
ఉప్పుతెచ్చుడు ఆడడం అంటారు కదా అంటే ఫోర్ బాక్స్ ఉంటాయి
ఆహా అదా తెలుసు మధ్యలో స్టోన్స్ పెడతారు
లేదు లేదు
ఆ
అది వేరే
ఇది ఇదేం అట మరి
ఇది అంటే ముగ్గురు ముగ్గురు ఉంటారు అంటే దాంట్లో ఎనిమిది నెం ఆ ఎనిమిది తోమిది మెంబర్స్ కూడా ఆడ చ్చు అంటే ఆ ఫోర్ బాక్సెస్ ఉంటాయి మూడు బాక్సెస్ లో మూడు లైన్ లో మధ్యలో నిలబడాలి ఒకరు ఇక అంటే ఇక పట్టే వాళ్ళకి ఎట్ంటదింటే ఒకరు రైట్ సైడ్ లో ఒకరు లెఫ్ట్ సైడ్ లో ఒకరు ముంగట ముంగటి లైన్ లో నిలబడి ఉంటరు
ఒక బాక్స్ కి ముగ్గురు ఉండాలా
లేదు లేదు అది ఫోర్ బాక్స్ అంటే మీరు అది ఆడిర్రా దానికి రేసుగుర్రం గేమ్ అంటారు చూడండి త్రీ త్రీతలో అ ఎట్లా అంటే నాకు ఎక్స్పీరియన్స్ చేయడం వస్తలేదు
ఇంకా ఏమేం ఆడతారు ఇట్లా
ఇకా అని ఉప్పు తెచ్చుడూ ఆడుతుండే ముందు ఆ కబడ్డీ
కబడ్డీ అది ఆడరా తొక్కుడు బిల్లా కుంటుడు కాల్ తోని ఇలా సమ్ంతంగ్ గా
ఆ దాకో మాత పెటి ఆడుంట ర్రంపీట్ ఆడతారు ఆ
ఆ
మొన్న మా కజిన్స్ వస్తే ఇప్పుడు ఇన్స్టాలో ఒక వీడియో వైరల్ అయింది కదా చూసారా
ఏ ఏదండి ఇలా లెగ్ వేసి ఇలా రౌండ్గా తిరుగుతారు
ఆ అది లేదు లేదు ఆ కళ్ళకి అది పట్టి పెట్టి ఆ బెల్టు తో కొడుతరు చూడండి సౌండ్ వస్తాయి
ఆ
తెలుసా గేమ్ అది
చూ రీల్స్ చూసానండి
గేమ్ ఆడినం గేమ్ కూడా బాంటది జోక్ నవ్ నువ్ చెప్పు అక్క జోక్
అలాయి ఇప్పుడు చాలా మంది మొబైల్ చూసి చాలా ఇన్ ఇన్స్పైర్ అయితున్నారు రీల్స్ కానివ్వండి కొత్త కొత్త గేమ్స్ కానివ్వండి స్కూల్స్ లో యాక్టివిటీస్ కానివ్వండి అన్ని మొబైల్స్ చూసే చేస్తున్నారు
చిగా ఆడిపిస్తున్రు గేమ్స్ కదా రీల్స్ చూస్తే బాగా అనిపిస్తున్నాయి చిన్నపిల్లలకి
అదే అదే బో అంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయిస్తరు యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఇగ స్కూల్స్ లో కూడా ఆడిపిస్తున్నారు ఎక్కువ మొబైల్ చేయిస్తున్నారు ఇప్పుడు
అవును మంచిగుంది స్కూల్స్ లో కూడా మంచిగా ఆడ్పిస్తుర్రు
మ్
బాగుంది ఆ గేమ్ నాకు బాగా నచ్చింది అందరు పిల్లలు ఒకరు వెనకాల ఓక్ కరు మంచిగుంది ఇంత మరీ
ఆ ఇప్పుడు అన్ని స్కూల్స్ గ అప్డేట్ అయినయ్ ఇక మొబ్ మొబైల్స్లో ఎల్ఈడీస్ అది ఇది అని ఇవే నడుస్తున్నాయి
బాగ ఇక్కడైతే బాగా అదే నడుస్తు ఇప్పుడు అటెండెన్స్ మేడమ్స్ కి అటెండెన్స్ కూడా మొబైల్ లోనే ఉంది కదా
ఆ అవునండి అన్ని డిజిటలే
అదేలే
మీరు మొబైల్ యూస్ చేస్తారా ఎక్కువ మొబైల్ చూస్తారా టీవీ చూస్తారా
ఎక్కువ అంటే ఇంకా అప్పుడు అప్పుడు ఏది అప్పుడప్పుడు అది
అంతేలే ఎక్కువ ఏం చూస్తారు మూవీస్ చూస్తారా సీరియల్స్ చూస్తారా లేదా ప్రోగ్రామ్స్ అలా ఇలా చూస్తారా
మొబైల్ లో రీల్స్ చూస్తా ఇంకా పాకిస్తానీ డ్రామా చూస్ త లేకపోతే హారర్ మూవీస్ చూస్తా హారర్ మూవీస్ నైన్టీ ట్వంటీ ట్వంటీ ఎయిటీ ఇట్లా
ఆహ
చూస్తా హలో ఎం చేస్తున్రు మరి
ఏం లేవండి ఖాళీగానే ఉన్నాం ఇగ
అవునా వర్షమస్తుందా మరటు
ఆ వర్షం ఆలా ఏం లేదుగాని వెదర్ కొంచెం కూల్ ఉంది ఇప్పుడు
చల్లటి గాలి వస్తుంది బయట
అవునండి కొన్ కొంచెం చల్లబడి మీరు మీరు
ఇప్పుడు వర్షం పడ్డది కదా కొంచెం ఇగ రేపు బాగా ఎన్
ఆ అదే భయమయ్తుంది ఇగ రేపు ఎండ ఇక డే టైమ్ లో ఏమో ఎండ ఫుల్ ఉంటుంది ఇగ
అవును అబ్బా ఫార్టీ ఎయిట్ ఎబో ఉంటుంది ఇట్లా
ఆ ఈ ఎండలు లు ఈసారి బాగా ఉన్నాయి బయట్ ఇంటికెళ్ళాలంటేనే భయమేస్తుంది
అవును
కానీ ఇవాళ కొంచెం తక్కువనే ఉండే ఎండ
అమ్మ ఇక్కడ బానే ఉండే అమ్మా
నిన్న ఫుల్ ఉండే ఇవాళ కొంచెం టెంపరేచర్ కొంచెం బానే ఉంది అనేసి అంటున్నారు ఇగ ఇవాళ
ఆ ఇక్కడ బానే ఉన్
ఉ
ఇంకా మరి చె అదె
చెప్పాలె మీరు వంటలు చేశారా ఆ
చేశాం ఈరోజు తిన్నాం అయిపోయింది అరిగింది కూడా కొంచెం మాది
ఆహ మీకు వంట చేయడం వచ్చా
ఆ వచ్చు వంట చేయడం
ఏ కర్రీ చేస్తారండి ఎక్కువ మీ స్పెషల్ ఐటమ్ ఏంటి మీరు చేసే స్పెషల్ డి అవు
అంటే మజాకా
అ అంటే ఒకటి ఉంటది కదా స్పెషల్ గా మీకు నచ్చింది మీ స్టైల్ లో చేస్తారు అ
నాకు నచ్చిందంటె నాకు రోజ్ చికనే బాగా నచ్చుతది
అవ్నా
ఇంకా బిర్యానీ వన్ సైడ్ బిర్యానీ వన్ సైడ్ కూడా అది నచ్చుతది
అవునా
మా మొమ్మి పెద్దమ్మ వాళ్ళ ఇన్ మా పెద్దమ్మ చేతి దహార మంచి ఉంటది మా మమ్మీ చేతో ద మామది ఒక చెయ్యి ఒక తరపు అన్నం ఒక తరపు చికెన్ అది బాగుంటది
అహ మరి మీ చేతిది ఏం బాగుంటదండి
చేసిన చికెన్ కర్రీ బాగుంటది
చికెన్ కర్రీ బాగుంటదా
ఆ ఎక్కువ అంటే నేను చికెన్ కర్రీ చేస్తా మటన్ చేస్తే కానీ మ టన్ చేస్తా మా డ్యాడికి కి ఆరంకువ కావాలి
అహ ఓకే ఇంకా షాపింగ్ కి వెళ్తావా షాపింగ్ అంటే ఇష్టమా
ఆ షాపింగ్ అండి ఇప్పుడైతే షాపింగ్ చేయలోంది
ఊ
ఎల్లలింగ ఏమంటే ఇప్పుడైతదొ
అంతే
ఎండలు చూస్తే భయంమయితాంది బయటికి వెళ్ళాలంటే